హలో
హాయ్ సిస్టర్
హాయ్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు
ఏం లేదు టీవీలో మ్యారేజ్ చూస్తునా
అవునా
ఉమ్ మీరు
ఏం లేదు కాళియే
హ్మ్ అయిపోయింద పని హ హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు కూర్చొనివునామ్
ఓకే తిన్నారా
ఆ జస్ట్ ఇప్పుడే
అవునా ఏంటి స్పెషల్
ఈ రోజు స్పెషల్ ఏం లేదు పప్పు ఇంకా అది ఏమంటారు మన
ఏంటి సచ్చిపోయిలా అద సరే ఇలా సరేలా లెఫ్ట్ రైట్ అదంత మకు కాకరకాయ ఫ్రై
హ్మ్
అ ఇంకా వేరే హోంవర్క్ అయిపోయిందా ఆ చేసాము
ఉమ్ ఎంటిది
టమాటా కర్రీ చేశాను ఆ అయిపోయిందా మరి పని ఉమ్ కంప్లీట్ అయింది
ఉమ్
ఇంకా మీది అయిపోయింది వర్కు హా నేను చెయ్యేను మమ్మీ చేస్తారు అవునా ఇంటి దగరే ఉంటార మీ మమ్మీ కూడా ఉ ఇంటి ద గ్గరే ఉంటారా మీ మమ్మీ కూడా
హా హౌస్ వైఫ్ఏ
ఉహ్మ్
మా దాంట్లో బయటికి ఏళ్ళనియరు ఉం
ఇంకా మరి మీరే చేస్తారా వంట మీ మమ్మీ చేస్తారా
ఎప్పుడైనా నేన్ చేస్తా లేకపోతే మమ్మీ
ఓహో
ఉమ్ ఏమన్నా మంచిగా చేయాలనిపిస్తే చేస్తా లేకపోతె లేదు ఉమ్
ఇంకేమన్నా మీ స్పెషల్స్ ఇట్ల ఏమన్నా చేయడం వచ్చా మీకు
నాకు రాదు బిర్యానీ అవి చేయ్యడం మమ్మీ చేస్తది చికెన్ కర్రీ వండడం వచ్చు
అవునా
ఉహు ఇంకా మీ దాంట్లో ఏముంటది స్పెషల్ మీ దాంట్లో ఏం వండుతరు స్పెషల్ అనిట్
స్పెషల్ అంటే ఎక్కువ చికెన్ మటన్ ఇవే
హా
ఏం చెస్ కర్రీ ఇష్టం మరి నాకయితే ఫిష్
అవునా
మీకేం ఇష్టం
నాకైతే చికెన్ చాలా ఇష్టం ఉండే ఇగ ఇప్పుడైతే మరి అంత తినరాదిగ ఆ ఎందుకంటే జాండీస్ అయింది
ఆహా పూర్తిగా మానేసిల్లా అప్పుడప్పుడు అయి కూడా ఒక వన్ మంత్ అవుతుంది సిక్స్ మంత్స్ వరకు తినొద్దని చెప్పారు ఓహో అలానా
ఎగ్ చికెన్
అవునా ఓన్లీ వెస్ జెటబుల్ సేన ఇగ ఫిష్ ఇట్ల అవి కూడా తినొద్దా అవి కూడా తినొద్దు ఓన్లీ నాన్ వెజ్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి అంతేనా
అవును తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్స్ నడుస్తు న్నాయి పండుగలు అవి ఇవి అంటె ప్రాణం కొట్టుకు ట్టది గాని
అవును
ఎందుకు సిక్స్ మంత్స్ వరకు ఉండాల్నా కంపల్సరిగా త్రీ మంత్స్ వరకు సరిపోదింటారుగా నేను ముందు కూడా ఇట్లనే వస్తే వన్ ఇయర్ బ్యాక్ ఇట్లనే వస్తే ఉ ఉ
నెగటివ్ చేసిన బాగా తిన్నా అన్ని చేసిన బయటి ఫుడ్ ఆయిల్ ఫుడ్ బాగతిన్న మళ్ళా ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు
ఓకే హాస్పిటల్ కి వెళ్తారా మెడిసిన్స్ తీసుకుంటరా
దానికి మందు ఉంటది
అదే అంటే మీరు మందు యూజ్ చేస్తార హాస్పిటల్కి వెళ్తారా అని లేదు లేదు మందు తాగిన నేను ముందు కూడా మందు తాగితే నాకు తక్కువ కాలేదు ఉ ఆ
మళ్ళ ఇప్పుడు తాగిన ఇప్పుడు బాగా ఎఫెక్ట్ పడతం అంటే
మందది బాగా ఎఫెక్ట్ పడ్డది అవునా ఆహా తాగి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది వున దాని ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఆ రంజాన్ స్పెషల్ బాగా హలీం ఆ అవును హలీమ్ బాగా చేస్తారు కదా మీ దాంట్లో బయటినుంచి తీసుకొస్తారు కానీ తినబుద్ధి అవుతుంది కానీ తినొద్దే
ఇంకా మీకు చేయడం వచ్చా హలీం
ఆహా రాదు
అవునా నేర్చుకోవాల నేర్చుకోవాల అవును అన్ని నేర్చుకో కోవాలి కదా నెక్స్ట్ మీరు చేయాలంటే మీకు రావాలిగా
నేర్చుకుందాం మెల్లమెల్లగా
నేర్చుకోండి ఇంకా బిర్యానీ ఇట్లా చేయడం రాదా హా నచ్చగాని కొంచం కొంచమయా అవునా పూర్తిగా రాదు నా కూడా ఏం చేయదు పర్ఫెక్ట్గా అవును అట్లు బాగా చేేస్తారు హలీది ధమ్ బిర్యానీ బాగా తింటారు కదా మీరు
అవును స మీ దాంట్లో ఏమంతా ఉండది మంచిగా ఫ్రీగా
ఎక్కువ అంటే బిర్యానీలు అంటే ఎక్కువ చేయరు కానీ మటన్ బాగా తింటారు ప్రతి ఫెస్టివల్ క క మటన్ బగారా రైస్ చేస్తారు
అది మీ దాంట్లో పాసం చేస్తారు కదా ఎన్నంది
వెెళ్ల్లంపాయసం అవును పా పాయసం చేస్తారు పండుగల
హ్మ్మ్ మా ఫ్రెండ్స్ ఉండ కదా వాళ్ళ ఇంటికెళ్తే ఇట్లా అది చేస్తారు కదా బోనాలు అప్పుడు చేస్తారు కదా
ఆ బోనాాల అప్పుడు బోనలప్పుటికన్నా నార్మల్గా సంక్రాంతికి దసరాకే చేసుకుంటారు బోనాల అప్పుడు అప్పుడు కూడా నాన్ వెజే వండుతారు చికెను
హ్మ్మ్
ా అంటే మోనాలప్పుడు అందులో టూ టాక్ ఉంటది కొంతమంది ఏమో బెల్లం తోటి వస్తారు కొంతమంది ఏమో పసుపేసిేస్తారు అట్లా రెండు తీల వేస్తరరి ఫుల్ ఇష్టం బాలయి బోనాలప్పుడు
ఇంకా మ
ఏం లేదు అమ్మసారి డూటికి వెళ్ళారు ఇక నేను ఒక్కదన్ని నేను కాల్ చేస్తున్నా
ఈ టైమ్ కోపిి
ఆ ఏంటి కాఫీ గాదు కాల్స్ చేస్తున్న చేస్తున్న ఓకే ఓకే ఇప్పుడే వర్క్ అయిపోయింది ఇగ కాల్స్ ఏద్దామని చేస్ స్తున్న ఎవరికైనా మెసేజ్ జేస్తే ఫ్రీగా ఉన్నరంటే కాల్ జేస్తున్నా మెసేజ్ రిప్లై లేకపోతే ఏ మళీ చేయట్లే ఊమ్ వాళ్ళు గూడా ఫ్రీ గుండాలి గదా
అవును ఉహ్ ఇంక మీకేన్నయినయ్ ఇంకా కాల్స్
ఆ ఎయిట్ కంప్లీట్ అయినయి ఆ ఇంకా ట్వల్ వున్నయ్ ఆ నా
ఉమ్ అందరు బిజీ బిజీ ఉన్నా కదా అందరు
ఆ వర్క్ ఉండేవాళ్ళు చేస్తూనే ఉన్నారు కాల్స్ ఆ ఉహ్ ఎవర్ ఫ్రీ ఉన్నారో అస్సలు తెలుస్తలే అవును
ఇంకా
ఇంకా చెప్పాలి ఇగ మీరు ఈరోజు ఇంకా స్టార్ట్ చేయలేదా కాల్స్ మాట్లాడడం ఊహ్మ్ ఊహ్మ్
ఇగ అప్పటి నుంచి చెయలేదు
ఎవ్ ఉమ్ అవునా ఊమ్ మార్నింగ్ ఊహ్మ్ ఎవదివే క్యాసెటా లేకపోతే మూవీయా
హ్హ్ టీవీలో ఒస్తది గదా
ఉహ్మ్ అవునా
హ్మ్
ఇంకా నయం ప్రిపేర్ జెయ్యాలా ఇప్పుడు వంట లేకపోతే మార్నింగ్ టిఫిన్ జెసిల్లా ఓకే
ఉమ్
టిఫిన్ చెయ్య నేను ఎక్కువ శాతం అవునా ఆహ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటట్టున్నరు గద మీరు హ్మ్ బాగా
ఇంకా క్యారెట్ హల్వా జేష్ణం
ఆ ఏంటి క్యారెట్ హల్వా చేసినం అండి తినకుంటూ కూర్చున్నాం అవునా ఎట్టిగా డే మొత్తం ఎట్టీగా ఉండను ఏడైనా ట్రై జేస్తూనే ఉంటారా
హ్మ్మ్
ఉహు తిన బుద్ధయినై చేస్తా కే సరే ఓకే సిస్టర్ మరి